హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీ
ఆ వినిపిస్తుందిండి ఎలా ఉన్నర
బాన్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి మీరు అంతా బాగున్నారు అంత ఓకేనా ఉ ఆ బాగున్నామండి తిన్నారండి
ఇంకా లేదండి మీరు
తినలేదండి మాది ఇంకా మేము రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం రైస్ చేసుకొని సాంబార్ తెచ్చుకున్నాం తినాల మీరు
చేస్తోందండి అమ్మ పొద్దున
ఆ ఓ ఏమండి స్పెషల్ మటన్ ఏందిబ్బాయి ఈ రోజు థర్స్డే సండే కూడ కాదు
అట్లే ఏం లేదు మా డాడీ తినేది మటన్ ఒకటి ఆ మా తాత వచ్చినాడు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెస్తాడండి మా నాన్న మరి మేము సండే తెచ్చుకోవాలని ఖచ్చితంగా సండే తెచ్చుకోం
ఓ అలానా అంటే ఏ రోజు అంటే మీరు అన్ని రోజులు తింటారా సాటర్డే తినకుండా అట్లన్ని ఉన్
మండే సాటర్డే తప్ప ఏ రోజయినా తింటామండి
నేను అదే ఒక వన్ వీక్ కిందట అనుకున్నానండి మండే సాటర్డే తప్ప అన్ని రోజులు తింటా అని ఇది వరకు అన్ని రోజులు తినేవాడిని
లేదు లేదండి మా ఇంట్లో ముందు నుంచే తినరు మండే సాటర్డే తప్ప ఇంకా ఏ రోజైనా తింటారు ఎక్కువగా మా నాన్న ట్యూస్డే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఒకవేళ ఉన్న
నా
ఆ శివుడని
ఎ వెంకటేశ్వర్ స్వామ ఓ మీ ఇంటి దేవుడు వెంకటేశ్వర్ స్వామ ఓకే నేను అట్లనేం కాదు కాని మనసులో అనుకున్నానండి మండే సాటర్డే తిన్ను ఏమని కొన్ని కోరుకున్నవి జరుగుతాయేమని
ఓహోహో అంటే సండే ఎందుకు తెచ్చుకోమన్ అంటే ఒకవేళ తినేది ఎక్కువ ఎవరు పట్టించుకోరు మా నాన్న ఒరు మా అమ్మ కొంచెం అంతే ఆ ఉన్న ఒకవేళ మండే వేస్ట్ అయిపోతుంది తినరు కదా అందుకని చెప్పి ట్యూస్డే అయితే వెనెస్డే మర్సటి రోజు కదా
మనమన్నా బాగా తింటాము అమ్మ వాళ్ళు యాడ తింటారంండి కొంచెం పెద్ద కదా ఇంకా వాళ్ళ ఏజ్ లో తెన్షే తినాలంటే తింటారు మరి అంత మనతో పాటె తిినేంత అసలు అస్సలు ఉండదు
మేము మా ఇంట్లో ఎవరు అంతగా పట్టించుకోము మ నాన్నె
మా ఇంట్లో కూడ అంతే ఒక కేజీ తెచ్చుకున్నా మంటే మా అమ్మ మా నాన్న కలిపి ఒక కాలు కేజీ కూడ తిినరు నేను మా తమ్ముడే తినేాం అవునవును ఏమో అండి ఆ తినే టైమ్లో తినాల ఉన్న ఏమంటారు ఒక సామె తేమో ఉంది ఉన్నప్పుడు తినల్లా లేనప్పుడు కడుపు మార్చుకోవాల
ఆ అదే అదే అమ్మాయిలు మరి అంత తిన్లేరు కదా నేను తినలేరండి పర్లే మా చెల్లిల్
అమ్మాయిలు తిన్లేర్ కాబట్టే అమ్మాయిలు పీజీలలో ఫుడ్ మంచి పెడతారునమాట ఎంత మంచి గున్నా మీరు తినేది ఆడికిడికిే
మేము ఎక్కువగా కబాబు ఎగ్ రేస్ వీటిని ప్రిఫర్ చేస్తాము మీరంతా అ మటను పెద్ద పెద్దవే ఆ
ఇవే మాది కాబాబు అయిన అబ్బాయిలు బాగా తింటాం కదా అండి అమ్మాయిలు జస్ట్ కబాబ్ అనుకోండి మీరు మహా అంటే ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ కె ఇంకా చాలంటారు
మీరు ఎక్కువగా అట్లనే కష్టపడుత తారు తినేది అట్లనే తింటారు లే అండి ఆ కొంచం తింటేనె అయిపోతది
హవునవును ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అవునవును మీరు చేస్తారంండి ఫుడ్డు మీకు చే యిడికి వచ్చా ఏమన్నా
పర్లే అంత యూట్యూబ్ అండి
యూట్యూబ అంటే ఉంటుంది కదా ఇది అంటూ నేను బాగా చేస్తా స్పెష షల్ అట్ల అని చెప్పి ఏమన్నా ఉందా మీకు అవునా అయితే మీ మమ్మీ వాళ్ళు గారాబంగా పెంచుతున్నారు అంటారు మిమ్మని
మా ఇంట్లో మా అమ్మ లేకపోతేనే నేన్ కిచెన్ లోక్ పోయేది
అప్పుటికైన అదే మి అమ్మ లేకపోయిన సమయంలోనే మీక్ చేయని కి వచ్చిండాలి కదా ఏదో ఒకటి
అప్పుడు ఒకవేళ నేను యూట్యూబ్ చూసి ఏదనా ట్రై చేస్తాను లేదు ఇంకా నాకు కావాలంటే నేన్ రైస్ ఐటమ్స్ టమాటో రైస్ లెమెన్ రైస్
టొమటో రైసు లెమన్ రైస్ రెండు ఈజీ టాస్క్లే
పులిహోరా
ఆ ఉప్మా మ కూడా ఓకేలాండి ఉప్మా కాడ్డుతో ది వేర లెవల్ టెస్ట్
నేను రిస్క్ తీసుకోనండి ఈజీ గున్నవే చూస్ చేసుకుంటే ఎందుకంటే మనమే కదా రిస్క్ తీసుకోవాల్సింది ఆ చేసానండి లాస్ట్ వీక్ ఇక లాస్ట్ వీక్ ఏమో
ఓకే రివ్యూ ఏమని వచ్చిందండి తిన్నవాళ్ళ నుంచి
టడు తర్వాత ఖచ్చితంగ కమెంట్ చేస్తాను
అంటే గుడ్ అన బ్యాడ్ అనే మీ అమ్మ మమ్మీ మమ్మీ
మా మమ్మీ బల జినయన్గా ఒప్పుకుంటది బాగుంది అనిద్ది అంటే మనం ఎట్ల చేసుకుంటాం చెప్పండి ఇప్పుడు అన్ని మసాలా ఐటమ్స్ అన్ని పౌడర్స్ యాడ్ చేస్తాం
అంటే మీరు ఎట్లా అండి అదేమంటారుా మ్యాగ్నేట్ చేసి ఏమో సంథింగ్ అంటరు ఏం పేరు దాన్ని మ్యగ్నెట్ ఏనా అది ఏమంటారు మ్యగ్నెట్. టె కదా దాని అనేది.
అనుకుంటా నాకంత అరెర ఫస్ట్ దాన్ని అంతా మిక్స్ చేసుకొని పెట్టుకొని.
అవునవును. నే నాకేమనిపిస్తుందిందంటే మీతో పోల్చుకుంటే నేనే ఎక్కువ అని నాకు తెలిసేమ వచ్చేసే ఎందుకంటే మేము బ్యాచలర్. బ్యాచిలర్స్చె కదండి అవునవును నేను అన్ని. చేస్తండి పప్పు వంకాయ ఫ్రై మళ్ళీ అటు నుంచి వచ్చేసి చట్. చట్నీ గాని. ఇంకేమంటారు బీట్ అదేమంటారు క్యారెట్ ఫ్రై గాని. ఆ మునక్కాడ సాంబార్ గాని ఎందుకంటే ఇంక మాకి ఇంకా. చెప్పండి చెప్పండి మీరు ఏదో చెప్తున్నారు కదా.
నేను పప్పు ఒకసారి ట్రై చేసిన.
అంటే ఎట్లా పప్పు కుక్కరా లేకుండా జస్ట్ మామూలుగా ఉడకబెట్టారు పప్పు కుక్కర్ అయితే ఈజీన కదబ్బా.
హు అయ్యే ఇసియండి మాడ కొట్టేసిన. ఆహ.
రిజిల్స్ వస్తేనే మనం పక్కకి తీసేయాల అనుకుంటా త్రీ ఆర్ ఫోర్ అంతే.
అంటే ఎవరు ఏం చెప్పినారంటే ఎక్కువ వాటర్ పోస్తే పైన వెజిల్ల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తది అని చెప్పినారు.
అవునాదయితే వాస్త వస్తాయి. ఓకే ఓకే అలా అని చెప్పి మీరు చాలా తక్కువ పోసి పెట్టేసన్నారా.
మాడక పోయింది.
అయ్యయ్యో.
ఆ పర్ఫెక్ట్ గా పప్పు కూడా చేయలే ఇంతవరకు నేను.
ఓకే ఓకే చేయచండి దాంట్లోఏమం. అంటే మనం మరీ అంత తక్కువ కాదు అప్పుడె మనకు తెలిసిపోతుంది ఫుల్గాకకుండా కొంచెం దానికి ఫుల్ అయ్యే దానికి. కొంచెం ఒక బెత్తడు తక్కువ పోసి పెట్టాల. ఎక్కువ పోతే ఎక్కువ పోసిన ఓకే బట్ అయితే. మీకు అది విజిల్ అంటూ వస్తుంది కదా ఆ విజిల్ ప్రెజర్. కి వాటర్ బయటకు వచ్చేస్తాయి మ హు.
అందుకోసమని మరి అంత తక్కువ అదే అదే అంత తక్కువ అయితాయని నేను అనుకోలేద అనమాట. ఏమి ఇంకా ఒక టూ త్రీ కేమో పెట్టిన విజిల్స్.
ఆ ఇంటి ఫుడ్డు తినక ఎన్ని రోజులు అవుతు. తున్నా అండి నాకు ఏమంటారు ఇట్లా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ ఫీల్ వస్తుంది ఇంటి ఫు. ఫుడ్ ఎంత మిస్ అయితున్నానో అనిపిస్తుంది నాకి. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే చేసుకోవడం లేదం. అప్పట్లో చేసుకునే వాళ్ళము అప్పుడు మాకు ఇండక్షన్ స్టవ్ ఉండేది అనమాట. అది రిపేర్ వచ్చినప్పటి నుంచి చేసేకి కాదు రిపేర్ చేసే. కాదులే పక్కనకిసినాము ఓన్లీ రైస్ కుక్కర్ లోనేనా ఇంకా రైస్ దాంట్లోనే పప్పు అంటే. తెలిసిందే కదా మీకి. మనకి బ్యాల్ ఉడకాలంటే మినిమం ఆ రైస్ కుక్కర్ లో వన్ అవర్ టూ అవర్స్ పట్టిన ఆశ్చర్.
రైస్ కుక్కర్ అంటే ఎక్కువ సేపు అయితాదిలేండి అదే ప్రెజర్ కుక్కర్ అయితే తక్కువ అయితాది.
అవునవును అదే పప్పు కుక్కర్ అనుకో తొందరగ అయిపోతుందండి.
అదే అదే నేను ఎక్కువగా రైస్ ఐటమ్స్ చేసుకుంటా. అంటే నాకు కావాలంటే ఇంగ లేదు చపాతి.
ఉమ్ అ.
ఇంతేగాని కర్రీస్ రావండి నాకు వస్తే చనిగిత్తనాల చెట్ని.
ఉ చనిగిత్తనాల చట్నీ కూడా బాగుంటు. ఉందండి అక్కడ మనం శనగనాలు ఎక్కువ వేసుకొని టొమాటో కొంచెం తక్కువలో తీసుకుంటే టేస్ట్ అదిరిపో. తుంది మజ్జిగ కూడా చాలా ఇష్టం అండి నాకు దోస్. అ గట్టి గట్టిగా చట్నీ.
నకు దోశలోకి చెట్నీ ఇష్టము ఉండదండి పల్లమే ఇష్టం.
నాక్కూడా అండి రెండూ ఇష్టమే చేట్ గట్టిగా ఉండల్ల నీళ్లు నీళ్లు ఉండకూడదు. మళ్ళీ పల్లెం ఉంటే అబ్బా ఏమంటారు. అట్లా మాట్లాడుతుంటే నోరు ఊరిపోతంది నాకి తినాలి అలానే ఆలోచన వోత్తాంది.
అవునవును. ఉల్ళగడ్డ పల్లెం దోశలేకి బాగుంటదండి. నాకు చట్నీ ఇష్టం ఉండదు. అవును
బయటే తినేది హోటల్లో ఉ
ఇడ్లీ లకి కూడా చట్నీ ఇష్టం ఉండదు. సాంబారే ఇష్టం.
అవును అవును కోన్నీ అంతే చట్నీ ఇత్తరు. కొంతమంది మ్యాగి నే సాంబార్ ప్రిఫర్ చేస్తారు. టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ పు మళ్ళీ పూరీలోకి ఇది పల్లెంగాకున్నట్లు సాగుమాది టైపు అది ఊర్లగడ్డనె నాకి అది ఇష్ ష్టము. మళ్ళీ పల్లెమైన ఓకే చట్టమ చట్నీ అయినా ఒకే దాంట్లోకి రెండిట్లో ఏదైనా బాగుంటుంది.
పూరి మెత్తగుంటే అస్సలు నచ్చదు. తినలేను గట్టిగ ఉండల్లా దానిలకి శనిగిత్తనాల పొడి ప్రిఫర్ చేస్తా
ఓ ఓకే ఓకే ఎప్పుడైనా మనం లాంగ్ జర్నీస్ పోతాం కదా అప్పుడు ఇంట్లో వాళ్ళు మ్యా సో అదే చేస్తారు. పూరీస్ అది ఆ పూరి కూడా గట్టి ఉండ కూడదు కూడి కాకపోయినా సాఫ్ట్ ట్టిగ ఉండాలా అవి ఏమంటరు. లేయర్లు లావుగ ఉండకూడదు. అన్మాట ఆయిల్ తక్కువ ఉండల్ల అప్పుడే బాగుంటుంది.
ఏం బాగుంటదండి. గట్టిగ ఉంటే తింటే ఏదో కళ్లు తిరిగినట్టు ఆయాసం వోచ్చినట్టు అట్లుంటుంది. అదే గట్టి ఉంటే ఎన్ని తిన్నట్టు తిన్నట్టుండదు.
అవునవును. ఎందొ అండి. నాకు ఎట్లో అనిపిత్తంది. నాకు తీనాలని ఆలోచన వోత్తంది. ఇప్పుడు అవన్నీ వింటూ ఉంటే అవున అవును ఎన్నీ రోజులు అయే తినకా అది ఇంటి కాడుంటె ఇంటి దగ్గ
ఏ తినండి. చే అంటే మీకు చేసుకునే ఉండదు బయట కొనుక్కో క్కోని తినండి.
దొరికే ఆప్షన్ లేదండి. మాకు సాంబార్ తప్ప ఏం దొరకదు ఇక్కడ అసలు
ఏ చపాతీ దోశ కూడా దొరుకదా
దోశ దొరుకుతుంది. కానీ అంటే ఏమంటారు మాకేమంటే వైట్ రైస్ పప్పు కాస్త నెయ్యి ఆ కొంచెం శనక్కయల అది ఉంటాది. కదా కారం పొడి లాగా టైప్ చేస్తాం. శనక్కయల పౌడర్ మనం శనక్కయలు అది ఎండు మిర్ ర్చి యాడ్ చేసి చేస్తాం కదా అది పెట్టుకొని తినాలి అనిపిత్తది. ఏమన్న ఉంటదండి. ఆ పప్పులోకి గట్టి గట్టి పప్పులోకి
అవును. ఉత్త పప్పు తినే కన్నా నెయ్యి ఏమో తెలిదు కాగాని పొడి వేసుకొని ప్రిఫర్ చేస్తా
పొడి గాని బాగుంటది. నెయ్యి నెయ్యి కూడా అండి ఏదోంటారు. అమృతం అమృతం అనేట్లుగా అబ్బా
ఏమనండి ఎప్పుడు మీరు పల్లె కాబట్టి మేబి నెయ్యి మీ ఇంట్ల స్టక్ ఉంటదేమో తింటారేమో
స్టాక్ అనేం కాదు బయట మామూలుగా షాప్ లో దొకుతాది గా టెన్ రుపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్
దొరుకుతాయి మేము ఎక్కువగా తీసుకురాము ఒక స్వీట్స్ తప్ప అదే స్వీట్స్ ఫ్రీఫర్ చేస్తం ఫుడ్కు అసలు ప్రిఫర్ చెయం
హ్ నాకు చానా ఇష్టము. అండి ఈసారి ఇంటికి పోతే మాత్రం మా అమ్మ తో గట్టిగా పప్పు చేపించ్చుకొని ఒక చిన్న నెయ్యి ప్యాకెట్ తెచ్చుకొని అట్లా లైట్గా చేపించుకొని అవన్నీ వేసుకొని తినాలండి ఆ అవునండి. హ్ సరే అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
థ్యాంక్ యూ అండి